చెప్పే ఏం చేస్తున్నావు
ఏముందే ఖాలీయె
చదువు అయిపోయింది గా ఏం చేద్దాం అనుకుంటున్నావు
రీసెంట్ గానే కంప్లీట్ అయింది డిగ్రీ
ఉ
ఏం ఉంది ఏమన్ జాబ్ ట్రైల్స్ చేస్తున్నా
నా అంతేలే కానీ మొన్న మేము బయటికి వెళ్ళామే ఫ్రెండ్స్ అందరం అవునుదా మిస్ అయిపోయా
ఆ ఎక్కడికండి టూరు
వైజాగ్ వెళ్ళమే
హ అంతేనా వైజాగ్ ఓట్
ఆ వైజాగ్ అరకు వెళ్ళాము వెళ్తే మస్ తుంటది గా క్లైమేట్ అది లమ్ముసింగ్ అది వెళ్ళాం
క్లైమేట్ ఉంటదిగా
అవును సూపర్ గా ఉం ఉంటదా అసలు క్లైమేట్ క్లైమేట్ కే ఫిదా అయిపోతాం అసలు అది జూడటానికి అయిన వెళ్ళాలి ఫుల్లుగా ఎంజాయ్ చేసాం డీజె పెట్టుకొని నైట్ క్రామ్స్ అవిని
ఉ
సూపర్ గా ఎంజాయ్ చేసాం అసలు
అవును నినే మిస్ అయితే
ఎంజాయ్ చెయ్యాలే గా
నిజమే లైఫ్ అంటే ఎంజాయ్మెంట్ ఏ లే ఎప్పుడు కస్ వడతా ఉంటే బోరు కొట్టిది
అవును చిల్ అవ్వాలి మారి
నిజమే అప్పుడే లైఫ్ మీద ఇంట్రెస్ట్ వత్తాది
అవును ఇలాంటి ఎన్నో చూడాల అనిపిస్తుంది ఒక్కొక్కసారి
నిజమే అప్పుడు ఇంట్రెస్ట్ పెరిగి ఏమన్నా చెయ్యాల అనిపిత్తది కూడా ఇంకా డెవోషనల్ టూర్లు ఏం ఏయ్యాలే
మొన్నేగా వెళ్ళొచ్చా మళ్ళా వెళ్తే చెప్తాలే ఈసారి
అదే డెవోషనల్ గా టూర్ ఏమని ప్లాన్ చేస్తే చెప్పు
డివోషనల్ గా ఏం లేదే నార్మల్ చిల్ అవ్వడానికి తప్ప ఈ మధ్య ఇంకేం చెయాలే నువ్ ఎక్కడికి వెళ్లేదా మరి
నేనా నేను షాపింగ్ లు గట్ట వెళ్తాను కాని టూర్ల అన్
అదేంటే
టూర్లు అంటే ఒక్కలు ఇద్దరు వెళ్తే ఎం బాగుంటదే మీమో ఒక్కలుఇద్దు ఇద్దరు వెళ్తే బాగోదు గా ఎక్కువ మంది ఉండాలి మనము ఏమో ఎక్కువ మందితో వెళ్లమాయే
ఏ
ఉ అందుకే షాపింగ్ లో చిన్న చిన్నయీ అయి చూసుకుంటాను అంతే సరిపోద్ది అలా ఎక్కువ మంది ఫ్రెండ్స్ తో వెళ్తే అదే అయాన్
బాగుంటాది అవును
హు ఎక్కువ మంది ఉంటే బాగా ఎంజాయ్ చేస్తాం
హి మామరీస్ కదా అవన్నీ
అవును అంతమందితో వెళ్తాం కాబట్టి
ఒకలిద్దరూ వెళ్తే డెవోషన్ అ వన్ నట్ డైవోషనల్కి వెళ్ళినా ఓకే అది
అవును అదాంత మధ్యాలొ వెళ్ళినప్పుడు ఇక మంచి ప్లేసులున్నిీ విజిట్ చేసుకుని మెమరీస్ గెయిన్ చేసుకుంటే అక్కడ బాగుంటది
ఆవును అదేలే మేము మళ్ళా ఏమైనా ప్లేన్ ప్లాన్ చేయాలి మొన్నగా వెళ్ళొచ్చు మనీకి ఇబ్బంది అయిపోతుందే బాబు
అవును ఇప్పుడు అసలు జాబ్స్ లేవు కదే ప్రతి ఇయర్ బోల్ళ మంది పాస్ అవుట్ అయ్య వచ్చు చేస్తున్నారు జాబ్స్ ఏమో ఉండట్లేదు ఒకవేళ ఉన్నా మన క్వాలిఫికేషన్ తగ్గట్టు మన స్కిల్స్ కి తగ్గట్టు రావట్లేదు
అవును అందుకే అసలు టైం ఉన్నా మనీ ఉండాలి కదా దేనికైనా
అవును ఇప్పుడు ప్రతి కంపెనీ వెళ్ళి ఇంటర్న్షిప్ చేయడం ఇది సరిపోతుంది ఆ ఇంటర్న్షిప్ వల్ల జాబ్ జాబ్ లు కూడా రావట్లేదు ట్రైనింగ్ పర్సన్స్ నే ఎక్కువ రిఫర్ చె న్నరగాన్ని కంపెనీలు
ఆవును ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా లేండి ఎవరేమి ట్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఇంత శాలరీ శాలరీలు కూడా మర దారుణంగా ఉన్నాయి ఇప్పుడు
అవును ఇంటర్న్షిప్ పర్పస్ మీద వచ్చేసి పిల్లలు తీసుకుంటున్నారే మనకంటే వాళ్ళకే ఎక్కువ
అవును వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు గ మరి
వాళ్ళ వల్ల మనం కూడా జాబులు చేసే వాళ్ళకి ఇది అయిపోతుంది
అవును ఏంటో మరి జనరేషన్ జనరేషన్ పెరిగే కొద్ది అంతే మరి
అన్ని రోజులు ఒకలాగా ఉండవులే మంచి రోజులు వస్తాయి మనకు కూడా అదే పోజటీవ్ వైబతో ఉండాలి
మ్మ్మ్మ్
ఇంకెంతైతే
ఇంకేంది ఏమంటే ఇంట్లోనేగా తినడం పడకోవడం టీవి చూడడం పోన్ చూడడం అయిపోతుంది
ఎందుకు చదువు చదువు కొన్న చదువుకి వాల్యూ లేకుండా పోతుంది సర్టిఫికెట్ చాలా సెల్ఫలో దాస్తు కోవల్తు
అవును లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పదిహేను వేలు ఈతం కూడా రావట్లేగా చేతికి
కదా లక్షలు లక్షలు ఖర్చు పెడతాము చదివినప్పుడు
అవును పేరెంట్స్ ఎంత కష్టపడి చేయిచ్చినా మనకి ఈూజు లేకుండా పోతుంది బయటి సొసైటీ అలా ఉంది అవును నే ఏం చేస్తాం మరి ఇంకా
సిస్టమ్ మార్తే అన్నీ మారతాయ అందరు చేసాం కదా సిస్టమ్ సిస్టమ్ మారితే అ అంత మారుతుంది అంటున్నా
సిస్టమ్
మారితే అంతా మారుద్ది అంటున్నాను
అది ఆడానికి ఇంకెంత టైమ్ పడుతుంది
జనరేషన్ జనరేషన్స్ పోతున్నాయి్ గాని ఒకటే పాఠం అందరుూ ఒక లైన్లోనే ఎళ్తున్నారు
అవ్ను
మ్ ఎవరో ఒకరు వచ్చి మంచి మా మార్పు తీస్కొస్తే గాని మంచిగా జాబ్స్ వచ్చి సెటిల్ అయివారు అందరు
మ్
ఇన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసిన కూ డా అంత మందికి జాబ్స్ లేకుండా బయటికొస్తున్నారే ప్రతి ఇయర్ కూడా
మ్ అవును ఇప్పుడు అది లా కేగా ఇక్కడ కాలిగా ఉండాల్స్ వస్తుం
మ్ ఏం చెత్తంలే ఇంకా పాజిటివ్ వైబ్స్తో ఉండాలి ఏదో ఒక రోజు మంచిది రోజు తొ జరుగుతుది మంచి జాబ్ కొడతామని
అంతేలె
ఇంకేంటయితే మిగతా ఫ్రెండ్స్ అందరుూ ఏం చేస్తున్నారు
ఆ వాళ్ళు కాలియే
మ్
మ్ నువ్వేం ట్రై చేయలేదా మరి
చేస్తున్నానే నాయి ట్రయల్స్లోనే ఆగిపోతున్నాయి. ఏది సక్సెస్ దాకా ఎళ్ళట్లేదు
ఆహ
అన్ని ట్రయల్సే తిరగని కంపెనీ లేదే తెల్సిన వాళ్ళందర అని అడుగుతున్నా అన్ని ట్రయల్స్తోనే సరిపోతున్నయి ఏదే ముందుకెళ్ళట్లేదు
అ అవునులే ఏం చేస్తాం మరి ఇంకా
ఒక్కోసారి టైం బాగోకపోతే పా తాడుని పట్టుకున్న పామయి కరుస్తదంటారు అలాగ ఉంది ఇప్పుడు
మరంతే కదే టైం బాగోపోతే అరటి పండు తిన్నా పన్నిరిగిపోది.
మ్ అంతేలే మరి ఏం చేద్దాం
మ్ ఇప్పుడు దాకా పేరెంట్స్ మీద ఆదార్ పడ్డం ఇప్పుడు ఏదో మనకి తెలసోచ్చి వయసు మనం సంపాదించుకునేది ఉంది అని చెప్పి అలా బయ టికి వస్తుంటే ఇక్కడేమో జాబులు లేక ఇబ్బంద్ అయిపోతుం
అవును మీ
ఎన్నాళని ఆళ్ళ మీద డిపెండ్ అయి ఉంటామే
అవున్
అమ్మాయి అయినా అబ్బాయి అయినా సట్న ఏజ్ వచ్చాక పేరెంట్స్ మీద డిపెండ్ అవుతే బాగోదు క దా
అంతే కదా మరి దానికేగా ఇప్పుడు టూ వన్ వన్ టూర్కి కెళ్దాం అన్నా సరే వాళ్ళనే అడగాల్సి వస్తుంది.
అవును మరి ఇంకేం చేత్తాం
హ్మ్ ఇప్పుట్కి వాళ్ళ దగ్గర చేయి చాస్తే బాగోదుగా
అవును ఆ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇంకా ఒక ఏజ్ వచ్చాక ఇంకా అంతే తప్పదు మనం కష్టపడాలి ఇంకా ఇప్పుట్ దాకా చూసిం చాలు
ఇంకా త్తంటే చావల్
మరంతే
లైఫ్ అంటే నవ్వులాటైపోతుం అదేలే లైఫ్ అంటే నువ్వులాటైపోతుంది ఏం చేస్తాం
నిజమే
హ్మ్ ఏం జాబు లేదుగా మరి ఇంట్లో తిని కూర్చున్నా ఆ
డెస్టినీ ఏదో ఒక దారి చూపించక పోతుందా అని చిన్న హోప్
హుమహుమ్
ఉ అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా
అవున అంతే కదా మరి
అలా అనుకుని మనసుకు సర్ది చెప్పుకొని ఉండ
అంతే మరి ఏద ఒకటి ట్రై చేత్తో ఉండ లి అదే ఇదొ ఒకటి దొరికింది మరి ఇంకా
హ్మ్
అలా అనుకోవడమే మరి ఇంకా ఎక్కడో దగ్గర ఉండడిద్లే
ఏదో ఒక ఒక జాబ్ దొరికితే లైఫ్ అంటే స్టాండర్డ్ ఉండే దొరికింది అనుకునే మళ్ళీ ఇంకా ఎంజాయ్మెంట్ గురించి కానీ చూసుకోకలదు చేసుకుంటూ అలా చేయొచ్చు ఇంకా మొత్తానినికి జాబ్ స్ట్రెస్ ఒకటి వచ్చేసింది అనుకో కో ఇంకా